ఆ
నమస్తే అండి బాగున్నారా.
ఆ బాగున్నాను మీరు బాగున్నారా.
ఊ బాగున్నాం అండి.
ఆ ఏం చేస్తున్నారు
అప్పుడు ఏం చేయట్లేదండి మీరు
నేను ఖాళీ ఇక పిల్లలకే స్నానాలు చేపిచ్చాలి ఇప్పుడు.
ఇప్పుడు దాకా ఉన్నారా ఇంక ఇంత టైం దాం బా
అంటే ఇప్పుడు ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిందనీ లేటుగా చేపిస్తున్నా.
అవునవును
ఆ ఇప్పుడు చేయిచ్చినా వాళ్ళు ఆడుకుంటారు కదా.
అవునవును
ఆ చెమటలు పోసి నిద్ర పోరనీ ఇంగా. బైటగా చేస్తున్నం ఆ
పడుకుొనే ముందుగా చేస్తే వాళ్ళు మంచిగా ఫ్రెష్ అయ్య అలిసిపోయి నిద్రపోతాం
అలిసిపోయి త్వరగా నిద్ర పోతారు
ఏం చేసారండి వంట ట ఈరోజు
ఈ రోజా ఏం చేసా నేనే దొండకాయ కూర చేసా టొమోటాలు వేసి
ఆహా
ఆ మామూలుగా అయితే ఈ రోజు పబ్లిక్ హాలిడే ఇచ్చారు రంజాన్ అని ఆ అయితే కాన్సిల్ చేసి రేపు ఇచ్చారు మళ్ళీ
మీరు వెళ్ళారా ఆఫీస్కి
ఆ ఇంకెళ్లలా ఫిక్స్ అయిపోయంగా ఈ రోజు హాలిడే అన్నట్టు అరే కా వెల్ల బుద్ధి ద్దిగాల క్యాన్సిల్ అయిందనీ తెల్సి ఇంకా వెళ్ళాలా
ఆహా మరంటే హాలీడే ఇచ్చిన లెక్కన
అ అదే నిన్న వెళ్ళలేదు ఆ
అయితే ఈరోజు కౌంటింగ్ కట్ అయితే
ఆ అవును అట్లా ఏం ఉండదు సీయల్స్ ఉంటాయి ఒక ట్వంటీ టూ దాక లేడీస్ కి ట్వంటీ డోన్ జెంట్స్ కి అయితే ఫిఫ్టీన్ ఉంటయి
అవును
ఇంకా మెడికల్ అయ్యేమి ఉండవు మెటర్నిటీ ఒక్కటే ఉంటది టూ రెండు డెలివరీస్ కి ఆరు నెల్లు ఆరు నెల్లు శాలరీ ఇస్తారు ఇక చైల్డ్ కేరు అయ్యము ఉండవు
అవునండి
ఈ సంవత్సరానికి ఒక ఇరవై రెండు సీయల్స్ ఇంక ఇద్దరు పిల్లలకి ఆరు నెల్లు ఆరు నెల్లు
అంటే వన్ ఇయర్ కటవర్డీతో
మొత్తం మీద ట్వంటీ టూ
అయీ నేను ఇంకా మంత్ కేమో అనుకున్నాను
ఆ మంత్కి ఏమో ట్వంటీ టూ పెట్టుకునీ అ పనేం చేస్తాం
అదే అదే మంత్ మొత్తం హాలిడేస్ కి పోతాది అ
అే అంటే స్కూల్స్ కి ఎప్పుడు హాలిడేస్ అయితే మాకు అప్పుడే హాలిడేస్ అడ్మిని ఇది ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ కదా
అంటే ఏం చేస్తారండి అంత ఐడియా లేదు నాకు
ఆ అంటే మండల ఎడ్యుకేషనల్ ఆఫీస్ అన్నమాట ఇది
ఆహా
అయితే యూనిఫార్మ్స్ సు సంవత్సరం రేపు జూన్ లో యూనిఫామ్లు ఇస్తారు కదా పుస్తకాలు యూనిఫామ్లు అవన్నీ ఇక్కడికి వస్తాయి హెడ్ క్వార్టర్కి మేము ఇంకా ఆ అవి మళ్ళీ స్కూళ్ళకి పంపిస్తాం వెహికల్
ఆహా అంటే కౌంట్ చేసి ఎంతమంది ఉన్నారు అట్లా
ఏ స్కూల్ ఎంత మంది పిల్లలు ఉన్నారో చూసు దాని ప్రకారం ప్యాక్ చేసి స్కూల్కి ఒక బ్యాగ్ పంపిస్తాం అన్నీ అన్ని కిట్టు సర్వ్ సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర అని తొమ్మిది రకాల ఐటమ్స్ ఆ
అవునవు
ట్టు మొత్తం ఆ బెల్టు అదె ఇస్తార్గా మె క్ తెలిసే ఉంటది
అదే అదే మొత్తం అన్నీ ఇస్తరు టై బెల్ట్
ఆ టై బెల్ట్
ఇ వాళ్ళకి బుక్ క్సు
ఆ నోట్బుక్స్ ఇస్తారు అంతకు ముందు అవును ఏమి లేవు నెనైత్ అయితే ఇంకా కాన్వెంట్ లో చదువుకున్న ఫీజ్ గట్టి నిర్మలా కాన్వెంట్ అట్ల
నేనైతె గవర్నమెంటే టెన్త్ క్లాస్ వరకు మాకు ఓన్లీ ఇవి ఏమంటారంటే జస్ట్ యూనిఫార్మ్స్ ఒకటి ఒచ్చేవి టెక్స్ట్ బుక్స్ అంతె ఇప్పుడు పిల్లలకి నోట్ బుక్స్ కదా
నోట్బుక్స్ కూడ ఇస్తున్నారు అసలు బెంచెస్ మంచి ఒక్కొక్క బెంచ్ పదకొండు వేలంట
ఆ అ అవును
అ అవును అన్ని అసలకి వాళ్ళకి ఆర్వో ప్లాంట్ మినరల్ వాటర్ కోసం
అ
ఆ అ అన్ని స్కూళ్ళకి అప్పుడు మనబడి నాడు నేడు అని బానే డెవలప్ చేస్తారు కొన్ని కొన్ని స్కూల్స్ తీసుకొని ఆ రోల్ ఎక్కువ ఉన్నా స్కూల్స్
ఆ
ఉ ఇంకా ఇప్పుడు మళ్ళి ఎస్టిమేషన్ స్తున్నారు స్కూళ్ళకి డోనస్స్తారంట ఓ
అంటే అలా అయితే మంచినే జరుగుతదా
ఆ అంటే ఆ మరి డోనర్స్ అంటే ఎవరైనా పెద్ద పెద్ద వాళ్ళు ట్యాక్స్ కడతారు కదా
అవునవును
వాళ్ళక ఏవైనా ఇట్లాగా గవర్నమెంట్ వస్తున్న డెవలప్ చేమంటారేమో ఎస్టిమేషన్ వ కున్నారు అన్నిీ ఇంకా స్కూల్లో లో మెడికల్ కిట్ ఆరువ
అవును చెప్పండి వినిపిస్తుంది నడి
ఆ వినిపిస్తుందా
అది కూడా స్కూల్స్ డెవలప్ అయితే మంచిది
ఆ అవును ప్రైవేట్ స్కూల్ అప్పుడే కు స్టార్టింగ్ ఏ ఫీజు లాంతంత కట్టి పదిహేను వేలు ఇరవై వేలు కట్టి ఇది జాయిన్ చేసుకోవటం అది మంచి స్కూల్ అయితే ఇంకా నలభై బై వేలు కూడా గడుతున్నారు
కడ్తరండి ఎందుకంటే అది గట్టి. ఇప్పుడు. పిల్లలకి ఏమోస్థాది, తిని పడుకోడానికి ఏళ్ళి.
ఆ కనీసం ఐదోత్. తర్గత్ దాకన్నా గవర్నమెంట్ స్కూల్లో బెటరూ. మనీ సేవ్ జేస్కోవచ్చు ఆ ఫీజ్ అమౌంట్.
అదేండి, ఆ చాలా బెటరా ఇప్. ఇప్పుడు ఎట్లా అంటే, చిన్న చిన్న ఎల్కేజీ, యూకేజీ పిల్లలు ఏం చదువుతార్ వాళ్ళ .
ఆ అవును, అవును అవును మధ్యాహ్నం దాకా చెప్. తారు.
మళ్ళీ మధ్యాహ్నం తీసుకొచ్చి పల్ . ఆ మాత్రానికి, ఫిఫ్టీన్ తౌజను. ఇరవై వేలు, ముప్పై వేలు కట్టుకోల్ల. మళ్ళీ వాళ్ళకు బుక్కులు, బ్యాగులు ఎన్నో. ఎన్నోస్తాయో చాలక్.